లో
అ
హలో
చెప్పు మే వినిపిస్
ఆత్రం ఆగ దా నీకు చెప్పిన కదా మాట్లాడుతున్నామే అని
నువ్వు నంబర్ పెట్టావు ఇంకా కట్ చేసావు వాని పెట్టావు అనుకున్నా
లేదు నువ్వు అడగుతానే ఉన్నావు సరి మళ్ళీ చేస్తుంది కదా నేను చెప్తాము అనుకున్నా ఇంగో ఆళ్ళు దాని గురించి గొడవ పడతాన్నారు
దేని గురించి
ఆ ఉన్నాడు గదా నైట్ నేను ఫోన్ జేసినప్పుడు ఏం చెప్పినాడు అన్ని సెట్ ట్ అయితే నేనే చెప్తాను ఎపు ఇప్పుడు పోదామా ఆ వీక్ లోనే పోదాం అన్నాడు మా తమ్ముడు ఏమంటే నేను కాలేజీ కోవాలి ఒక ముందే చెప్పండి అనే వాళ్లు పోవాలి కదా? చెప్పాలి కదా? నాకైతే ఎప్ ఎప్పుడన్న ఓకే అంటే, నే అన్నీ రడి రెడీ అయిన్తర్వాత చెప్తానూ, అనేసి అన్ న్నాడు ఇప్పుడు నా మా తమ్ముడికి ఏం చెప్పినాడు పోయేస్? జాబ్ మీ అక్క ఏం చెప్పలేదు అని చెప్తే, నాకు ఒళ్ళు మండదా ఇంకా? కోపమస్తుందా రాదా? అట్ల చెప్ దంటే?
మరి ఎప్పుడు పోదామ్మరి? నువ్వు నిన్
ఆదే జెప్పిన. అ, నేన్ చెప్పిన రోజేలే. తర్స్ డే పోతామూ తర్స్ డే బోయ్ టోకన్స్ తీసుకుంటాము. దొంగనా కొడుకు బ్లాక్ చేసినాడు, జూడు.
చేస్తే చేయనిలే, తీస్తాడు గని?
చెత్త నాకొడుకు, నాకు ఇందుకే ఒల్లు మండేది. చూడు మే, ఎంత కొవ్వు మే మనుషులు. ఏ? అంటే వాళ్ళు చేసిన్తప్పు ఒప్పుకొనే ఒప్పుకోరు. నాకు అందుకే ఒళ్ళుమండేది?
ఆ అన్న అంతే కదా, అసలొప్
అంతే, అది ఆది. తెలిసిందేలే, ఎప్పుడు మన వాళ సైడ్ నుంచే. నేన్ నైటు దానిగురించే గొడవైంది తెల్సా? నేన్ అన్నీ రెడీ ఐనప్పుడు చెప్తాను. అన్ని రెడీ చేసుకోవాల్గదా? నాకు లీవ్ ఇయ్యాల్గాదా? నాకు సాలరీ పడాలి గదా? అపుడు చెప్ త్తానన్, సరేలే చెప్ తల్లెమనుంటే మా తమ్ముడికి ఇప్పుడేం చెప్పినాడు? అక్కెం చెప్ లేదు అనేసన్న. నాక్ కాల్దా ఇట్ల మాట్లాడతాంటే?
హ్మ్ తెస్తే వెళ్తారా అయితే ఇప్పుడు?
ఆ ఫస్ట్ డే టోకన్స్ తీసుకుంటాం. హలో
ఆ పేమెంట్స్ కూడా, అది కనిపిస్ కనిపించట్లేదు కదా?
ఆ
అది మాహితాక్ మెసేజ్ చేస్ స్నా. ఆప్ అమ్మాయికి మెసేజ్ చేసారంట, ఆహ్ అది ఇంకా టూ డేస్ అట్లా మీకు ఆ కన్పిస్తుంది, ఇప్పుడు లేదు. మేము చేస్తాము ఏదో ఒకట్ ఏం చెప్పారు. అయితే చూసా. ఆహా.
అంటే? చేసిన్ టూ, త్రీ డేస్ కు మళ్ళ కనిపిస్తుందంటనా?
ఆ నేను కూడా వాళ్ళకి మెసేజ్ చేసా అకౌంట్ నెంబర్ మార్చండి ఇటు గ్రామీణ బ్యాంక్ది అది మార్చాలి కదా లేకపోతే మళ్ళీ ఇక అది పనిచేయట్లేదు మాట
అవును ఇప్పుడు మనం కొత్తగా మళ్ళీ యాడ్ చేసుకోవాలి కదా దాంట్లో బ్యాంక్ అకౌంటు
ఏమో తెలీదు నేను యాడ్ చెయ్యాయా ఆ పాత అకౌంటే ఉంది మేద
పాత అకౌంట్ నాది వైషూ ది ఉంది నాది లేదు
నీదెందుకు ఇవ్వలేదు
అంటే ఆ పిల్ల వాళ్ళ ఫ్రెండ్ అలా చేసంది కదా, దానికి నామీ నా ఫోన్ లో టెస్ట్ చేస్తే ఇంకా పిల్లది ఇచ్చా.